హలో
ఆ హలో
ఏం చేస్తున్నారండి బావున్నారా
బావున్నా ఎలా ఉన్నారు మీరు
మేం బావున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయట్లా మీరేం చేస్తున్నారు
ఎళ్ళిగానే ఉన్నామండి తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
నే ఇంకా వంటే చేయలేదండి
అవునా ఏం చేస్తున్నారు వంట కూర
పొద్దున ఒండుతా పప్పు ఆమ్డెట్స్ మీ అమ్మ వాళ్ళు బావున్నారా
బావున్నార్
మీ అక్క ఎలా ఉంది బావుందా మీ అక్క
బావుందండి
ఏం కూరొండారు మీ అమ్మ
మా అమ్మ ఏం వండలేదు ఇప్పుడు వండుతుంది
ఊ ఇంకేం చేస్తున్నారండి
చప్పాలండి మీరే
ఉమ్ ఉమ్ మీ అక్కవాళ్ళ పిల్లలు బావున్నారా
బావున్నారు గొడవ చేేస్తున్నాడు
గొడవ చేస్తున్నాడా
ఊ
మీరు కాలేజ్ కి ఎళ్తున్నారా అండి
సెవెంటీన్త్ నుంచి వెళ్తానండి
ఊ
ఏం చేస్తున్నారు ఇంకా పిల్లలు
నా పిల్లలు పాప టీ వీ చూస్తుంది బాబు కింద కిరికెట్ ఆడుకుంటున్నాడు
అవునా
మీకు అక్కడ వర్షం పడిందా అండి
ందండి ఎక్కువ పడలేదు మీకు ఎక్కువ పడింది అంటగా
మాకు బాగా పడింది కరెంట్ కూడా
మ అక్క రెండు కూడా పోలేదుం
ఉ కు వంట వచ్చా అండి?
వంట రాదండి నేర్చుకోవాలి.
అజ్జో ఇంకా వంట రాదా మీకు?
లేదండి నేర్పిస్తార
నేర్తిస్తానండి అదేంటి బలే జెప్పారే చెప్పండి ఇప్పటికిప్పుడే మీరే ఆ ఎ టి జెట్ కర్రీస్ వండుత
అవునా ఓకే నేర్పించండి నాగుడ
అయితే సార్ పెన్ను పేపర్ తీసుకొండి చెప్తూ ఉంటా రాసుకుందుర్ గాని
సరే అండి
ఇంకేంటండి సంగతులు
చెప్పాలండి మీరే
ఉ ఈ సమ్మర్ హాలిడేస్ ఎక్కడికి వెల్లలేదా
లేదండి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం వెళ్ళలేదు
క్యాన్సల్ అయిపోయిందా ఫ్యామిలీ ట్రిప్పా లేకపోతె సింగిల్ ట్రిప్ప
ఫ్యామిలీతోనే సింగిల్గా వెళ్ళను కదా నేను మీరేక్కడికి వెళ్ళలేదా
వెళ్ళాంలేండి ఆ పెళ్లిి ఈ పెళ్లిి ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్
ఫంక్షన్లకు వెళ్ళారా
అవున్
బయటికి ఎక్కడికి వెళ్ళలేద?
ఇంక వెళ్ళలేదండి వెళ్ళాలి సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోయినాయి వర్షాలు పడుతున్నాయి
అయిపోయినింగ ఇంకేం వెళ్తారో
మ్ ప్లాన్ అడి ఇంకా ఉన్నాయిగా మీకు ఎప్పుడు సెవెన్లీన్త్ కదా ఇంకా టైం ఉందిగా
ఊ వెయ్యాలి
వెేయ్యడి బీచ్కో ఎక్కడికో వేయండి ఒక ప్లాన్
మ్ వెళ్ళాలి ఈ వర్షంలో ఇంకేడ బీచ్కి
ఇంక బాగుంటది బీచ్ లో వర్షానికి వెళ్తే చాల చల్లగా మీ అక్క వాళ్ళ పాప ఫోన్ చేసిందా
చేయలేదు చెయ్యాలి ఇందాక చేసింది ఇప్పుడు చేయ్యాలి మళ్ళీ
మ్
వాళ్ళ నాన వస్తారుగా చేస్తారో లేదో మీరి కాల్
మ్ మీ ఫ్రెండ్స్ అందరు కాలేజ్ లో జాయిన్ అయ్యార
జాయిన్ అవ్వారు నాతోనే వచ్చారు మొన్న అందరు జాయిన్ అయ్యారు మ్
వండుకున్నారు
పండక్క బిర్యానీయే ఇంకా స్పెషల్ ఎం ఉం ట్టది పండక్కి బిర్యానీయే
చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ బీఫ్ బిర్యానీ
మాదా చికెన్ బిర్యానీ మీరేం వండ్ ఆ బ్రీఫ్ తీం టానండి నేను మీరు తింటారా
ఏ నీను తిన్ను
ఎందుకు తినాలి ముస్లిం అయి ఉండి ఎందుకు తినరు
జో తింనండి తిందాం ఒకసారి ట్రై చేద్దాం
తినండి ఎందుకు తినరు
మీరు తింటారులేండి మేము ఏక్ ఎక్కడ తింటాం
ట్రై చేస్తే బానే ఉండిద్దండి తినండి
దండి ఈ సారి ట్రై చేస్తా
అీ మటన్ తింటారుగా
బాగా అలటై అయిపోయినట్టుంది మీకు బీఫ్ తిని తిని
అవునండి అలవాటు చేసేసారు మా ఇంట్లో వాళ్ళు
మ్
అ
మ్ ఇంకేంటండి షాపింగ్లు గీపింగ్లు ఏమనా చేసారా
షాపింగ్ గ పండక్కి చేసేసాం అయిపోయింది ఇంకేం షాపింగ్ చేస్తాం మీరేం వండుకున్నారు పండక్కి
పండక్కి ఆ మామూలు బగారా రైస్ మటన్ కరీ చికెన్ ఫ్రై చేసుకున్నామండి మ్ మా అమ్మ వాళ్ళు ద గ్గరికి వెళ్ళాము పండగకి అక్కడే చేసుకున్నాము
అవునా బా ఎంజాయ్ చేసారా అయితే
బాగా ఎంజాయ్ చేసాం నెక్స్ట్ డే బీచ్ కు వెళ్ళాము
మ్ ఇంకేంటి ఎంజాయ్ చేసారుగా మరి బయటికి వెళ్ళేదంటారు
అంటే ఎస్పెషల్ గా వెళ్ళలేదు అప్పటికప్పుడు అనుకుొని వెళ్ళాం కదా ప్లానింగ్ లేదు దానికి
ప్లానింగ్ లేకపోతేనే అయితయి ఇక్కడ ప్లానింగ్ చేసుకుంటే అన్ని క్యాన్సిల్ అయిపోతాయి
అవును కదా ప్లనింగ్ ముందే వేస్కోకూడదు అప్పటికప్పుడే చెప్పుకోవాలి అప్పటికప్పుడే వెళ్ళిపోవాలి
అదే మంచిది ప్లానింగ్ వేసుకుంటే అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి
అన్ని క్యాన్స్సల్ అయిపోతున్నాయి మ్
ఏంటి ఇంకా షాపింగ్ అయిపోయిందా మిది
షాపింగ్ అసలు ఏం చేయలేదండి ఈసారి ఆ ఉన్నాయిగా ఏదొ ఒకటి వేసుకుందాంలే అని మెయిన్ మా ఫ్యామిలీతో అవ్వలేదండి మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ వైపు కదా అంతగా పట్టించుకోరు ఇంటో మత్త వాళ్ళ వైపు ఫ్యామిలీ అయితే షాపింగ్ లని అదని ఇదని చే
అవు
అటు కదా అంత ఇంట్రెస్ట్ చూపించలనే ఈ సారి చేస్దాం షాపింగ్ హు మీ అక్క వాళ్ళ బాబు బాగా అల్లారీ చేస్తున్నట్టున్నాడు
అవును బాగా అల్లరి చేస్తున్నాడు ఇప్పుడు తినేషి పడుకుంటాడు
ఉహ్ కరెంట్ ఉందా మీకు
ఉందండి మీకుందా వచ్చిందా కరెంట్
మీరు వేల్ మీరు వెళ్ళి కాసేపటికి మళ్ళీ పోయిందండి
అవునా
పోయింది మళ్ళ వస్తుంది పోతుంది వస్తుంది
వర్షాలు పడుతున్నాయింగా అంతే
అంతే హు ఇంకేంటి స్పెషల్ ఇప్పుడు
ఇప్పుడా ఎగ్ చేస్తుంది ఎగ్ చేస్ స్తే తినడం మా మమ్మీ ఎగ్ చేసి ఆ
హు
ఉ మార్నింగ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ తిన్నాము ఇప్పుడు వచ్చి ఎగ్ కర్రీ చేసుకొని తిం
మీ అమ్మమ్మ ఏం కర్రి వండారు మీరు వచ్చారనీ అమా స్పెషల్ వండలేదా
స్పెషలా వంటారు బ్రీఫ్ ఫ్రై చేశారు
ఉ
ఇంకా అది తిన్నాం పచ్చడి చేస్తే పుదీనా పచ్చడి అది తిన్నాము పప్పు ఉంది మాత్త పంపించింది పప్పు అది తిన్నాం
అయితే బాగా ఎంజాయ్ చేసారు ఇవాళ్ళయితే
ఆ బా ఎంజాయ్ చేశాం వర్షం పడిందిగా వర్షముంలో తడిచాం
ఉ మస్త్ ఎంజాయ్ చేసారు మాకంటే మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారండి
ఏమోనండి బయటకి వెళ్ళలేదు అదొక్కటే బయటకి వెళ్ళుంటే ఇ పే సన్ హాలిడేస్ లో బాగుండేద్
ఇప్పుడు కొంచెం చల్లబడింది కదా బయటికి వెళ్ళడానికి ప్లాన్ వేసుకోండి ఏదో ఒక
వేయ్యాలండి ప్లాన్ వేస్తే అసలు అవ్వట్లేదు మా ఇంట్లో వాళ్ళు అస్ సల్ ఒప్పుకోట్లేద్ ఉ బీచ్కే వెయ్యాలి
చెప్పండి మీ అమ్మా వాళ్ళకి బీచ్ కి బీచ్కి వెళ్దాం అమ్మా అని చెప్పేసి ప్లాన్ వేసుకోండి చళ్ళ చళ్ళగ వెళ్ళేస్ రావచ్చు ఒకసండే
అవును వెేయ్యాలి ఈసారి చెప్పాలి మా మమ్మీకి
ఉ మ్ ఇంకేంటండి ఏమున్నాయండి మీరే చెప్పాలి మ్ మీ అమ్మగారు ఏం చేస్తున్నారు
మ్
మీ అమ్మగారు ఏం చేూస్తున్నారు మీ మమ్మీ
పని చేస్తుందండి పని చేసుకుంటుంది ఇంట్లో
ఇంట్లో పని చేసుకుంటున్నారా మీరు కూడా హెల్ప్ చేస్ స్తారా ఇంట్లో పనికి
ఆ చేస్తాను ఎందుకు చేయను చేస్తానండి అంటే వంట వంటను రాదు కదా ఇంకా ఇంట్లో పనుల అన్నీ చేయాలి కదా అది కూడా చేయకపోత్ తె ఇక అరుస్తది అందుకని చే ఆ అందుకని చేస్తాను
ఆ థ్యాంక్స్ అంటీ ధన్యవాదములు బాయ్
బాయ్
అ